హాలో
ఆ బాగున్నారా
బాగునను బాగునను మీరు ఏలా ఉన్నారు మీరు బాగున్నారా
మేము గూడా బాగున్నాం
అ ఆ
వాతారణం ఎలా ఉంది అటు ఈరోజు మబ్బు మబ్బు గా ఉందా బాగా హీట్ ఉందా
మబ్బు మబ్బు కానివండి చాలా చలిస్తుంది మార్నింగ్ నుంచి మార్నింగ్ వర్షం గూడా పడింది కాస్త కాసేపు
ష్ ఆ అక్కడ ఉన్న వాతావరణమే ఇక్కడ ఉంది
అవునా
హ్మ్ నిన్న మీతో మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకున్నాను మీ ద్వారా మీ వల్ల నాకు కొంత నాలెడ్జ్ వొ వచ్చింది అయితే ఈరోజు సినిమా గురించి మాట్లాడుకుందామా
ఆ చెప్పండి మాట్లాడుకుందాం
మీకు తెలిసిన కొన్ని సినిమాల పేర్లు చెప్పండి చూసినా చూడకపోయినా ఓన్లీ మన జ్ఞాపక శక్తి కోసం ఫలానా పలానా సినిమాల పేర్లు అని
బాహుబలి కెజిఎఫ్ పుష్ ప్ప ఛత్రపతి దురేందర్ ఇలా చాలా సినిమాస్ ఉన్నయ్
ఓకే ఇవి ఇవి నా గూడా తెలుసు అయిత్ తే ఈ మధ్యన రిలీజ్ అయినవి పాపులర్ అయిన సినిమాల పేరు కొన్ని చెప్పండి
ఇప్పుడు మనం రాబోయేది రేపు రిలీజ్ అవుతుంది దురేంధర్ మూవీ అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అందులో పవన్ కళ్యాణ్ నటించాడు
జ్ఞా
రిలీజ్ కాబతున్నయ్ వన్ మంత్ తర్వాతా రామ్ చరణ్ మూవీ పెద్ది రిలీజ్ అవ్వపోతుంది ఇంకో వన్ మంత్ తర్వాత్ తా మనకు టాక్సిక్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది దాని తర్వాత నాని యాక్ట్ చేసినా పారడైస్ మూవీ రిలీజ్ గాబోతుంది ఆగస్టులో
ఓకే బాగా చెప్పారు సినిమాల పేర్ల మీద మీకు మంచి అవగాహన ఉన్నట్టుంది అయితే నాకు మీలాగా జ్ఞాపకం లేదు చెప్పలేను గాని కొన్ని చెప్ ప్తాను చూడండి
చెప్పండి
ఏందంటే శివశంకర్ వరప్రసాదు అఖండ టూ తర్వాతా శతమానం భవతి భరతమహశైలకు విజ్ఞప్తి ఆ దండోరా రాజు వేడ్స్ రాంబాయి ఇలాంటి కొన్ని సినిమాలు నేను డౌన్లోడ్ చేసుకొని చూడం జరిగింది అయితే ఈ సినిమాలు మీరు విన్నారా నేను ఇప్పుడు చెప్పిన సినిమాల పేరు విన్నారా
అవునవును విన్నాను చూశాను గూడా
ఓకే ఇ చూస్తే ఈ సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉందా ఆ పేరు చెప్పండి ఒక సినిమా పేరు ఒకటి గాని రెండు గాని
నాకు భక్తా శేయులకు విజ్ఞప్తి బా నచ్చింది, అందులో రవితేజ హీరో
ఆ
కామెడీ ఆ బానే ఉంటుంది ఆ మూవీ మనకు అండ్ మన శంకరవరప్రసాద్ గూడ చిరంజీవి యాక్ట్ చేస్తడు అది గూడ చాలా కామెడీగా, ఫన్నీగా చాలా బాగుంది.
సో ఎంటర్టైన్ మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందా సినిమాలో సో మీరు గూడా చూశారేది శివశంకర వరప్రసాద్
ఆ చూసాను మన సంక్రాంత్ త్రికి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయా టూ మూవీస్ గుడా
ఆ అచ్చా సంక్రాంతి పండగ పురస్కరించుకొని రిలీజ్ అయింది సో కొంత కాలక్షేపం జరిగింది
అవును
అయితే ఈ సినిమాలు చూస్తూనే నేను ఈ డౌన్లోడ్ చేస్తున్న షిన్మాలు ఇందులో ఏముంది ఈ స్టోరీలో ఏ ఈ సినిమాలో ఏముంది అంటూ చూసుకుంటూ చూసుకుంటూ వస్తే ఒక రెండు షీన్మాలు నేను మర్చి మర్చిపోలేకపోయినా, స్టోరీ గుర్తు లేదు ఏమో కానీ కాన్సెప్ట్ చెప్తే ఆ నాకు రెండు సినిమాలు ఇప్పటిగె పేర్లు గుర్తున్నాయి చెప్పమంటరా పేర్లు? రాజు వేడ్స్ రామ్ బాయి, దండోరా
ఆ దండోరా
ఇవి నాకు ఎందుకు నచ్చాయని
తెలుసుకోవాలనుకుంటున్నా నేను తెలుసుకోవాలనుకున్న మీకు మీరు ఒక టెన్ మూవీస్ జెప్తే
నాకు బాగా నచ్చాయి అంటే ఇవి స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో తీసిన సినిమాలు షూటింగ్ లో మనకు మా పల్లె వాతావరణ మే కనపడుతుంటది అసంపూర్ణ గోడలు, పెంకుటిన్లు అసంపూర్ణ మెట్లు, ఆ పచ్చని పొలాలు ఎగుడు దిగుడు రోడ్లు సో ఇలా మన పల్లె వాతావరణం ప్రస్ఫుటంగా కనబడుతూ పల్లెలోని ఇద్దరు పిల్లల స్టో టోరి కనబడుతుంటది అది రాజువేడ్స్ రాంబాయి లో దండోరాలో కూడా దాదాపు పల్లెటూరు వాతావరణమే గానీ అదో ఇంకొక కాన్సెప్ట్ అది కుల వివక్షతో ఆ తీషిన శిల్మా అన్నమాట అంటే ఏంటి కులాల డిస్ట్రీమినేషన్ ఉంటంది గదా ఎక్కువ తక్కువ అనే ఒ భేదా భేదాభిప్రాయాలు ఉంటాయి గదా ఊర్లల్ల అది నొక్కి చెప్తూ తీసిన షీన్మా కాబట్టి అవి రెండు నాకు బాగా నచ్చాయి
ఉమ్
అందులో మీకు నచ్చి మీరు చూశారా ఈ షీన్మాలు?
ఆ చూశాను చూశాను రెండు మూవీస్ గూడ చూశాను
చూస్తే మీకు మీకు నచ్చినా ఏమైనా సిచ్యువేషన్ అందులో ఏదైనా ఉందా చెప్పడానికి? ఫలానా విషయం అని, లేదంటే నాకులా నా నేనులాగానే చెప్పాలనుకుంటున్నార? నేను పల్ పల్లె వా నేను చెప్పాను మీకు ఏదో సిచ్యుయేషన్ బట్టి చెప్పడానికొస్తది గదా అది చెప్పండి
రెండు మూవీస్ లో గూడా సేమ్ అదే సేమ్ పల్లెటూరి కాన్సెప్టే ఉంటుంది కనీ కొంచెం ఆ అండ్ సేమ్ లవ్ స్టోరీ కాన్సెప్టే ఆ కాకపోతే ఇంలో స్పెసిఫిక్ గా లవ్ స్టోరీ అందులో లవ్ స్టోరీ ప్లస్ క్యాష్ డిస్ క్రిమినషన్ అనే కాన్సెప్ట్తో నడుస్తుంది దండోరాలో సో రెండు పూజ చాలా బాగుంటాయి
అ
అ
సో మీరు కూడా దాదాపు ఆ పల్లె ప్లస్ తీసిన విధానం కథనం అనేది నచ్చినట్టున్నది
అవు
అయితే ఆ ఏ సిని ఎవరు ఏ రకాల సినిమాలు తీసిన అప్పటికి సినిమా బాగుంటే ఆ ఆ సినిమాకి సత్తమ చిత్రంగా నటించిన వారికి ఉత్తమ నటులుగా అవార్డ్స్ ఇస్తారు తెలుసా మీకు ఈ విషయము
తెలుసునాకు
ప్రతి రాష్ట్రము ఆ రాష్ట్రాలో తీసిన ఆ సినిమా స్టోరీలను బట్టి నటించిన నటులను బట్టి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు ఏ అవార్డు పేరుతో ఇస్తారో మీకు ఐడియా ఉందా
అంత ఐడియా లేదు నేను అవి చూడను నాకు అంత ఐడియా పెద్ద ఐడియా లేదు వాటి మీద జస్ట్ తెలుసు ఓకే ఇస్తారన్న విషయం తెలుసు తప్ప ఎక్కడ ఎందుకు ఎలా అని నాకు తెలీదు
రెండు వేల పద్నాలుగుకు ముందు ఆ ఆంధ్రప్రదేశ్ అని ఆ ఉమ్మడి రాష్ట్రం ఉండే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆ చిత్రాలకి లేదా నటులకి నంది అవార్డ్స్ అని పేరుతో ఇచ్చేవాళ్ళు
ఓకే
ఇప్పుడు గదర్ అనే పేరుతోని అవార్డ్స్ ఇస్తున్నారు గదర్ అవార్డ్స్ అని
అ
ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డ్ అనే పేరుతో ఇస్తే మన రాష్ట్రంలో గదర్ అవార్డ్ పేరుతో ఇస్తున్నారు అయితే ఆ గదర్ అవార్డు ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్ర చిత్రం ఏదో మీకు తెలుసా
లేదు లేదు నాకు తెలీదు నేను చెప్పాను కదా ఆల్రెడీ నాకు అలాంటివి ఓకే
ఉత్తమ ప్రేమ కథా చిత్రంగా ఎంపికయింది అలానే అలానే ఉత్తమ సందేశాత్మక చిత్రం అంటే మంచి మెసేజ్ ఇచ్చే చిత్రంగా దండోరా కూడా సెలెక్ట్ అయింది ఈ గదర్ అవార్డు కి ఈ రెండు వేల ఇరవై ఆరు గద్దరవార్డుల సందర్భంగా అయితే అది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పర్వదినానఆ ఉత్తమ చిత్రాలకు ఉత్తమ నటులకు అవార్డ్స్ ఇస్తారు
అంటే రేపే
ఆ ఉ రేపే
ఓకే
ఆ ఇగ వారం రోజుల క్రితమే అనౌన్స్ చేశారు వారం పదిహేను రోజులు అనుకుంటారు డేట్ గుర్తులేదు ఆ పదిహేను రోజుల క్రితమే ఆ ఆ చేశారు ఈ సంవత్సరం గత హైదరాబార్డులకు ఎంపికైన చిత్రాల జాబితాని ఇచ్చారు అందులో ఈ రాజు వేడ్స్ రాంబాయి అలానే దండోరా అనే చిత్రాలు ఎంపికై ఉన్నవి
ఉ
ఉ అదన్నమాట ఈ ఉత్తమ చిత్రాల జాబితా కావచ్చు, ఉత్తమ నటుడు అనే విషయాలు కావచ్చు, అ స్టూడెంట్స్ గానీ అన్ఎంప్లాయ క్యాండివేట్స్ గాని కరెంట్ న్యూస్ అన్నమాట జికె క్వశ్చన్స్, కరంటన్యూ క్వ్చన్స్, అడుగుతరు కదా కంపిటేటివ్, ఎ్జామ్స్
అవును అడుగుతారు.
కోని మనం ఎగ్జామ్ లో వెళ్తే ఒకటి రెండు బిట్లు మనం అటెంట్ చేయవచ్చు కరెక్ట్ జవాబులు చేయొచ్చు అన్నమాట
అవునవును కానీ స్పెసిఫిక్గా మన తెలంగాణ రాష్ట్రం గురించి అడగరు కదా ఓవరాల్ ఇండియాలో అడుగుతారు.
ఎందుకు తెలంగాణ రాష్ట్రం కరెంట్ అవ అవ ఉంటాయి. కదా కరెం రిక్రూట్ చేసే స్టేట్ లెవెల్ జాబ్స్ ఇచ్చినప్పుడు కరెంట్ న్యూస్ స్టాట్ అడుగుతారు.
ఓకే ఓకే ష్
యూనియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎ ఎంప్లాయ టెస్ట్లకి అది యూపి పిఎచ్ లాంటి వాటికి ఆ అది యూనియన్ లెవె లో అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అడుగుతారు. అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కవర్ చేశారు, గానీ తప్పక ఈ అవార్డుల గురించి మెన్షన్ చేస్తారు, కరెంట్ న్యూస్ కింద
ఆ
సరే ఇప్పుడు మీరు ఆ నాకంటే ఎక్కువ చిత్రాల పేరు చెప్పారు సినిమా పేరు చెప్పారు కదా, ఈ రాజు వేడ్సి రాంబాయి అనే సినిమాలో హీరో పేరు మీకు తెలుసా
లేదు లేదు హీరో పేరు నాట్ స్పెసిఫిక్ అది లేదు కానీ ఆ ఇంతకుముందు వేరే మూవీలో నటించాడు అని తెలుసు అంతే,
నేను ఎందుకు అడుగుతున్నాన అంటే నేను కొంచెం పాత మనిషినే కాబట్టి ఇటీవల కొత్త ఇ వచ్చిన పోరగాళ్ల పేరు తెలుసలేదు కొత్త కొత్త నటులు వస్తున్నారు, ఏదో జొన్నల గడ్డ చైతన్యనే ఏదో వస్తు ఇంటి పేరు జొన్నల గడ్డ అన్నట్టే అనిపించిది.
అది హీరో పేరు కాదు హీరోయిన్ వాళ్ళ తండ్రి పేరు
ఆహా సూర్య వాళ్ల తండ్రి పేరు జొన్నల గడ్డన
ఆ అదే విజయ్ దేవరకొండ వాళ్ళ అన్నయ్య అతను
అచ్చ అచ్చ కావచ్చు స నాకు ఐడియా లేదయితే మీరు చెప్తారేమని అన్నాను సరే గుర్తుండాలని ఏముంది కాని తెలిసి చెప్పుకుందాలని ఉద్దేశంతో అడిగాను మిమ్మల్ని ఓకే దాన్ని వదిలేయండి. ఇకపోతే మనం సినిమాల గురించి మాట్లాడతాం సినిమాలు చూడటడం వల్ల కలిగే ప్రయోజనం నాకు చెప్పారా,
మనం
ఒక రెండు మాటలు చెప్పండి.
మనం ఒకవేళ దాన్ని మంచిగా చూసి మంచిగా రిసీవ్ చేసుకుంటే బాగానే ఉంటది కొన్ని సీన్స్ ఇప్పుడు మీరు ఇలా చెప్పారు అలా ఇప్పుడు దండూ ర చూసుకు అలా అయితే అందులో నుంచి డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ని స మంచిగా చూస్తే మంచిగా ఉంటది లేదు ఏ ఏదో టైం పాస్ చూసినట్టు చూస్తే ఇక అది ఎటు పనికి రాకుండా అవుతుంది.
అవును బాగా చెప్పారు అంటే మంచి స్టోరీ మంచి విలువలు, విలువైనన్ స్టోరీ ఉన్నప్పుడు మనకు మంచి విలువలే వస్తాయి అంటే మనకు మంచి జ్ఞానం వస్తుంది అన్నట్టు ఊరికే కమర్షియల్ టైప్ లో ఏదో వాళ్ళ కోసం తీసినవి అయితే అవి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి ప్లాప్ సినిమాలు అంటే సందేశాత్మక చిత్రాలు కొన్ని ఉంటాయి వాటి వల్ల మనకు బుద్ధి జ్ఞానం వస్తుంది అంటే మంచి విషయాల వల్ల మనకు మంచి జ్ఞానం వస్తుందని మీరు చెప్ప ప్పారు కరెక్ే సో చిత్రాలను చూస్తే లాభం ఉంది నష్టం ఉంది లాభం అంటే ఏంటిది మనకు మెయిల్ చేసే స్టోరీలు చూస్తే మనకు కూడా ఎలా ఉండాలి